సిస్టర్ తిందురండి చిన పండ్లు హలో విన్పడుస్తుందా
వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ చిన్న పండు ఫ్రిడ్జ్ లో తీసి మా ఫ్రెండు అవునవును వలిచి మా ఫ్రెండ్ తింటాందా తిందు రండి మీరు కాని చెప్తున్నా
నేం తినలేం అంతా మీ ఉండల్ల అంత అదృష్టం ట్టము లేదులే
ఏం సిస్టర్ ఇంటికి దగ్గర్లో ఉన్నారు
ఇంటి దగ్గర్లో ఉన్నా దూరం ఉన్నా ఎక్కడున్నా ఒకటే మది
తమ్ముడు ఉన్నాడు అట్లా పోయేసి రావచ్చు కదా బైక్ లో
ఇంత దూరం వస్తరా వాళ్ళు బైక్ లో
ఆ కాదు మీరు ఇంటికి వెళ్తారు కదా అప్పుడు చేండల్ కి వెళ్తే తెచ్చుకోవచ్చు కదా అంటున్న ఫ్రూట్స్
లేవు అవును తీసినరా
జామ పండ్లు చిన పండ్లు నేడికాయలు
అన్ని పీకేసి అమ్మేసినారు
అవునా నేడిపండ్లు ఉంటాయి కదా ఇప్పుడు
య్యేమో తెలిదు నేను అసలు చూసినానా ఆడ ఆడున్నాయో కూడా తెలిదు
తమ్మున్ కి తెలుసు కదా చింత చే చింత చింత కాయలు ఉంటాయి బావుంటాయి జామా పండ్లో
అన్నీ ఉన్నా వాళ్ళే తింటుంటారు మే నేనేం చూసినాన ఎడ కాసున్నాయొ ఎడ చెట్టుందో
టే తిరిగితే తెలుస్తుంది. ఇంట్లో ఉంటే తెలియదు బయట తిరగాలి కొంచెం
ఏమో ఇ సార్ నువ్ వచ్చునాక పోదాంలే
తను వచ్చిన రెండు మూడు రోజులు ఉంటారు రెండు రోజులు ఉంటారు అంతే సక్రమంగా
మ రెండు మూడు రోజులు వాటర్ ఎత్తే కె సరిపోతాన
కదా నాకు ఎందుకక్క ఇ సిస్టర్ ఇంటికి పోతేనే పనులన్నీ పెడతారు వీళ్ళు
పంలు పెట్టేది కాదు అవన్నీ చూడలేక నువ్వే చేస్తుాంటావు.
తప్పదు మరి ఇంకా నీళ్ళు కూడా వస్తున్నారు లేదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంటి దగ్గర
మా దండిగి వస్తున్నాయిలే
అట్లాతే పడలేను నాకు కొంచెం న నేను కింద పడినాను రెండు సార్లు ఇక్కడ హాస్టల్లోనే మలలెరు పోయినగ పన్న కుచ్చుండేగా గూడా సక్రమంగా ఉండదన్న
ఆ
హ అది నా బాధ
వాటర్ అంత ఎత్త కూడదు.
అదా
ఆ ఎందు లేదు అన్నట్టు ఇంగా ఉపవాసం అని మీరంతా రావనికి బిందెలు ఎత్తోదండి ఎత్తరు మీరు కావాలని చెస్తారు ఇంటికి వచ్చిన
అవును కదా మీరు చేస్తే మేము ఎందుకు చేస్తాం చెప్ మీరు అంద అంత బా చేస్తే మేం ఎందుకు చేస్తాన్ చెప్పు చిన్న వాళ్ళు అన్నాక పనులంతా తప్పించుకుంటారు నాకేమో పెద్దవాళ్ళు తప్పించుకుంటారు పనులన్ని మ్ కమ్మక్ తు బళ్ళదమ్మ చేస్తంటే ఏం చూస్త ఉండలేం కదా
ఆ అ వాళ్ళంతే ఏమో కానీ నువ్ అమ్మ అందరు ఏమోగానీ నువ గాయమ్మ చేస్తది ఆయమ్మ చేసే చూడలేక పోతాం కొంచెపు
అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఆ పాప ది
అలవాటు లేకపోతే ఏందో అబబ్బా అసలు అర్థమే కాదు. ఇంటికి పోతే ఒ ఒక్కరిని కూడా ప్రశాంతంగా ఉండదు మీదో
అది చూసినాం చిన్నప్పటి నుంచి
అందుకే ఇంటికి పోవాలంటేనే మె అస్సలు పోను ఇంట్రెస్ట్ గూడా రాదు ఫస్ట్
అప్పుడు పోయేకుండదు అందరు ఉన్నప్పుడు పోవచ్చు.
ఆ అందరు ఉన్నప్పుడుయితే ఓకే
మాకైతే అందరనప్పుడు పోలనిపిస్తుంది ఒకరినప్పుడు అసలు పోపుద్దగ్గుడు కాదు ఇంటికి
ఆ అందుకే ఈసారిన్న అయితే పెళ్ళి కాబట్టి అందరు వస్తారు. కాబట్టి పోతే ఏం కనపడవు. చేచ్
మ్
ప్చ్ నేను అదే ఫిక్స్ అయినాను పెళ్ళి నాకనంగా పోయి ఓ రెండు రోజులుండి వచ్చేస్తే అయిపోతది.
ఆ అంతె ఇంత మంచి జెప్పి
అంత కూడ ఏం లేదు అల రాలేదే అని గుర్తించే వాళ్ళు కూడ ఎవరు లేరు ఏం ప్రాబ్లం ఆ ఏదో ఆట నేను చేసుకొని వచ్చేదట్ల
ఏస్కోరండి
ఆ
ఇప్పుడు తిని బయలుదేరండి ఇంక వాళ్ళకి వాళ్ళకి ఇ మా పూలల పూల దగ్గర పోవాల కద వాళ్ళు కూడ
బయల్దేరాల ఇంగ టైమ్ అయితుంది కాబట్టి న తిని తినడం ఇగ ఉమ్ నేను కూడ తినేసి పోవాల
ఉహు అడ ఏం చెస్ ఇంతే రబ్బ మీకు ఇంట్లో ఫుడ్డే హాస్టల్ల ఫుడ్డే బెస్ట్ కద ఇంట్లో ఫుడ్ కన్న ఫ్రెండ్స్ పండగ కాబట్టి ఏమన్నా స్వీట్ చేసుంటరు తినుపోండి
వాళ్ళు ఏమి స్వీట్లు చెత్తరమ్మ స్వామి వాళ్ళ దగ్గర నుంచి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకు కోడు
అంటె ఏదన్న పాయసము బెల్లమన్నము ఇంక పాయసం గులాబ్ జాము అంత లేదు లె ఇంక పా పాయసం వరకే ఎక్స్పెక్టేషన్ సేమియ పాయసం
వాళ్ళకి ఏమన్న ఒత్తనే గద ఫస్ట్
అది నిజమేలే పాపం హెల్త్ బానే వాళ్ళు హెల్త్ బాగుండే వాళ్ళు చేయరు హెల్త్ బాగాలేని వాళ్ళు చేయాల వంటలు ఏడేస్తుంది పాపం ఆ మా వాళ్ల కాడ
ఆ వాళ్ల నాన్నతో ఇంతన్న చెప్ ఇత్తన డివాక్ ఇంకేం రాలే
ఆ అది నిజమేలే
ఆ
కాని కశువులు కుండలు కడగడము నీళ్ళు ఎత్తడం వరకు ఓకే ఇళ్లు నీటి గుండ ల బండల్ రోజు కడుగుతుందంట
ఎట్లో అట్ల చేయనిలే అది చేసిన మేలు గ స్వచ్ఛ భారత్
ఉమ్ చేయని వసినమ్ వదిలేశినం
ఆ ఎక్కడ పోయిన అడ్జస్ట్ కావాలబ్బ
తప్పదు అవ్వాలి
ఆ అది ఇది అన్ని తేడ లేకుండ ఉంటె ఏం ప్రాబ్లం ఉండదు
అవునులేండి మీకు పికిల్స్ పెడ్త్ అంటె పచ్చళ్ళ పెడ్త్ తర హాస్టల్ ల్లో
తరు మామిడి కాయ పికిల్ లో ఆ రెండు మూడు మామిడికాయలు నిమ్మకాయ ఏది ఇంక ఏవన్న సమథింగ్ ఆ ఈ పికిల్స్ కూడ తెలియకుండ తినేత్తా ఉంటాం మేమ్
ఉమ్మ్ మళ్ళీ ఒక్కొక్క నాది డైనింగ్ టేబుల్ దగ్గర రెండు రెండు బాక్సులు పెట్టినారు ఇక్కడ పో అది కిల్ బాక్సులు సాల్ట్ కి రెండు బ కప్పులు పెట్టినారు
ఉహు
ఉమ్మ్
బాగుంటవా
ఇక్కడ బానే ఉంటుంది ఒక పెద్ద కప్పులో ఇస్తారు మజ్జిగ కూడా మజ్జిగ కూడా అది డబ్బా పెరుగు బకెట్లు వస్తుంది చూడు పెరుగు ఆ పెరుగు పెడితే పెద్ద కప్పులో పెడతారు వీళ్ళకి నేను ఒకసారి టేస్ట్ చేస్తాను బాగానే ఉన్నాయి ఇక్కడ క్యారెట్ కర్రీ ఆ చపాతి కలర్ రైస్ వంకాయ పప్పు
హా
బానే ఉంటుంది ఇక్కడ ఫుడ్ తినొచ్చు
ఏమో ట్రై చేసి చూడు
ఇక్కడ హాస్టల్ చాలా ఎక్స్పెన్సివ్
అట్లా కాదు తిననీకి ఏమైతది
ఎప్పుడోసారి జస్ట్ మేము చెకింగ్కి వచ్చినప్పుడు చూసినాము తిన్నాము బాగానే ఉండే ఒకసారి తింటాం పదే పదిస్తారే తిననిస్తారా అక్కడ
అట్లా కాదు ఎప్పుడన్నా జస్ట్
హమ్ ఇంతకు ముందు మా ఫ్రెండ్ క్యారీ చేస్తాండే నాకు ఇస్తాండే కర్రీలు పప్పులుని తింటా అంటే
హమ్ హమ్ ఇప్పుడు అన్యాయం అయిపోయినమే
మళీ ఇప్పుడు ఏంది లేదు
ఏం కాదులే ఇంకొక రెండు
హమ్ అంతే
హమ్
అంతే అంతే మరి నేను తీసుకోపోయినా అక్కడికి చిరకాయ పీకులు తీసుకోపోయినా పెట్టుకున్నాను అక్కడే
అవులే
హమ్
మీ మీ దాంట్లో ఏ ఏంది
తినడాలే పెట్టడంలే అది కూడా రోజు రోజుకు బా మొత్తం కరిగిపోతంది
ఆ పక్కన వాళ్ళు తింటున్నరేమో
హ తింటే తినని తిననీలే వదిలేసిన నేనేం పట్టించుకోవట్లే తినుడే ఎవరూ తిన్న ఒకటే కదా హమ్ నువ్వు తీసుకోపోవచ్చు కదా ఇంటికాడ నుంచి ఫుడ్
ఏం తెచ్చుకున్నా ఏం తినడు ఫస్ట్
హాహామ్ మీరు ఇంకా ఎందుకుండాలిబ్బా
ఏం తిన్నాను కాబట్టి తెచ్చుకున్న వేస్ట్ అని ఈ మధ్య ఏం తెచ్చుకోవట్లే ఎట్లా వేస్ట్ ఫ్రూట్స్ అయితే ఓకే మీ అయితే ఏం చెప్పు
సరే సరే అవైనా తెచ్చుకోండి అక్కడ ఏడుకాయలు ఉంటాయి కదా బాగానే ఇప్పుడు అవి తినండి హ
చూడాలా ఇప్పుడు బయట పో అయితే ఎమన దూరుతే కాచుకలే
హ
ఇప్పుడు ఎట్లా పోతా కదా వచ్చేటప్పుడు
హ
హ ఏమో అంటపూర్లు ఆ ఏంటిది
నా దగ్గర నుంచి ఏమన్నా సౌండ్ వచ్చిందా అంటీ?
ఏం సౌండ్స్ ఏం రావాలేదు
అట్టయితే పర్లేదులేండి
ఆ ఏమో చూద్దాం
అంటే మీకు ఏమన్నా అక్కడ పక్క అక్కడ షాపింగ్ ఏరియానా మీదంతా చుట్టుపక్కల ఏమైన్నా షాపింగ్ ఏరియానా? ఈ ఏరియానాంటున్నా మీ సైడ్ ఏమన్నా
ఏమిమి ఉండవు అంత గా షాపింగ్ మాల్స్కే పోవల్ల
ఓకే ఓకే అంటే ఫ్రూట్స్ ఏం చిక్కవా కాయలు, పూలు
అన్నీ దొరికితయ్ బయట పోయి తెచ్చుకోల కొంచెం డిస్టన్స్ అ బస్ స్టాండ్ సైడ్ వెళ్తే కొంచెం బానే దొరుకుతాయ్
ఆ అక్కడ బానే ఎక్కుతాయ్ లేండి
ఆ
మళ్ళీ తినండి లంచ్
ఆ
మ్
నీకు చెయరా ఇప్పుడు
మేము పోతాం ఒక అర్ధగంట తర్వాత, గంట తర్వాత అట్లా పోతా తిన్నాడానికి నేను అయితే ఇప్పుడు తినను.
ఆ అయిన బా అన్నం తిన్నందే ఎవరు బాగు పడినారు.
ఆమ మరి ఎప్పుడన్నమే ఒప్పు నమి ఎప్పు తిని తిని మాములు బొడప్ప దే రోజు పప్పు అన్నం అదెదో తిక్కతిక్క కర్రీలు తినడము ఉమ్
అవునులే
సర్లే సిస్టర్ ఇంకేం చెప్పండి?
సరే మరి
ఆ సరే బట్ బావున్నాండి హాస్టల్లో